హా హాయి ఏలా ఉన్నావు
బాగున్నా ఏం చేస్తున్నావు
ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉన్నా
తిన్నావా
ఆ తిన్నాను నువ్వు తిన్నావా
తిన్నా ఏం కర్రీ
మాదా పచ్చడి, టొమాటో
పచ్చడి చేసారా
ఉ
మేము వంకాయ చట్నీ చేసినాం
అవునా ఎక్కడ మీరు పండించుకుంటారా వంకాయలు
కాయలు, బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి అంటే మాకు పెరడు ఉంది
అవునా
పల్లెలో ఉంటాం అన్నమాట మ
పల్లెలో ఉంటారా ఆహా చాలా బాగుంటది కడా
అవునండి చాలా చల్లగా ప్రశ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటది కాలుష్యం ఏమిండదు
అవునండి మంచిగా మీ మీరే పండించుకొని మీ కూరగాయాలె ఫ్రెష్గా తింటారు మీరు
అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్ వండుకొని ఏదంటే అది ఫ్రెష్గా తింటాము
అవును అంటే అన్ని రకాల పెడతారా కొన్ని పెట్టుకుంటారా
అంటే అన్ని రకాలు పెడతాము గాని మా మ్మందం పెడతాం అన్నమాట బయట అమ్మము
ఆహా మీది మీకే అన్నట్టు
ఆ మాది మాకే ఇగా బయట పోయి కోనుకోని అంత కాకుండా
మరి అన్ని పెట్టుకుంటారా లేకుంటే ఏమన్నా కొన్ని తెచ్చుకుంటారా బయటికెళ్ళి
బయటకేం తెచ్చుకోము ఇంగా ఇంట్లోనే పండుతాయి గదా ఆకుకూరలు కూడా పెట్టాము పాలకూర తోటకూర కొత్తిమీర ఒక్కొక్కో రోజు ఒక్కక్క అక్కడ చేస్తాం ఇగా అప్పుడప్పుడు ఎగ్ కర్రీ అట్లా చేస్తాము
ఉ మంచిగా పల్లెటూరు వాతావరణం బాగుంటది గదా పచ్చని పొలాలు
అ అవును చెట్ల కింద కూర్చొని చక్కగా ఆక్సిజన్ వస్తది ఇంకా అంటే ప్రశాంతంగా ఉం ఉంటది అక్కడ ఆ సిటీ లో లాగా గాదు
దగ్గర దగ్గర ఉన్నా గూడా ఎవరు మాట్లాడుకోరు బయటికి వెళ్లరు ఏం లేదు అక్కడ దూరం దూరం ఉండ గూడా అందరు కలిసి ఉంటారు గదా మంచిగా
పూరి ఇక్కడ అన్ని బంద్ బందాలు బంధుత్వాలు అన్ని ఉ అంటే మంచిగా పేరు పెట్టి కాకుండా అందరి తోటి వరుసల తోటి పిలుస్తరు ఇక్కడ దూరపైనా వాళ్ళు దూరం వాళ్ళు గాని, ఎవరు గాని బంధాల తోటి పిలుస్తా ఉంటారు.
మ్ నేను అవన్నీ మీరు చెప్పేదన్ని సినిమాలలో చూడడమే గాని ఎప్పుడు రియల్ గా చూడలేదు.
అయ్యే మీరు చిన్నప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు గూడా మీ అమ్మ వాళ్ళు పల్లెలో గాదా అంత సిటీయేనా
అంటే మా అమ్మ వాళ్ళు గాదు మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఉండే వాళ్ళు కాని ఇప్పుడు లేరు కదా వాళ్ళు. ఇగ అంతా ఎప్పుడో వెళ్ళే వెళ్ళే వాళ్ళం కాదు మేము ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళే వాళ్ళం.
అవునా వరి ఇవి పండించడం తెలుసా
ఉ తెలీదు అవి ఎట్లా పండిస్తారో తెలియదు. అంటే బుక్సలల్లో చేదవడమెగాని
అయ్యో మీరు రియల్ గా ఎప్పుడు చూడలేదా
చూడలేదు ఇట్లా దూరం నుంచి టీవీలలో, సినిమాలో లేకపోతే, ఏటైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఇట్లా దూరం నుంచి చూడడమే, కానీ రియల్ గా అవి అసలు ఎట్లుంటాయి ఎట్లా పండిస్తారు. ఎంత కష్టపడితే అసలు అవన్నీ వస్త
అవి అసలు తెలవాలండి ఇప్పుడు మీకే తేలి పోతే మీ పిల్లలకు ఏం తెలుస్తది అసలు. బయట ఈ నాలెడ్జే కాకుండా, రైతులు ఎంత కష్టపడి పడిస్తే, అ బియ్యం వస్తాది తెలియాలి. చదువుకోవడం గాదు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మీర్
అంటే తెలుసు ఇట్లా ఉంటే, అట్లుంటే తెలుసు రియల్ గా వెళ్ళి చూడలేదు, అంటే రియల్ గా చూసింది వేర్ గా ఉంటది. మనం బుక్స్ లో చదువుకుంది, వీళ్ళది వేర్ గా ఉంటది కదా
అవును అదే చూస్తే బాగుండు అంటున్నా, నేను ఎప్పుడైనా వస్తే, మా వైపు రండి అన్ని దగ్గరుండి చూపిస్తా.
ఉమ్ తప్పకుండా వస్తామండి.
అక్కడ ఇంకా మీకు కాలుష్యం ఉంటదేమో ఇరుకు ఇరుకు గదులు అ ఇంకా వ్యర్థాలు.
ఇంత చిన్న చిన్న రూమ్స్ కి ఇంతింత రెంట్లు కట్టి
ఎందుకు మరి సిటీకి కెళ్లారు.
ఈగ మాకు జాబ్స్ ఇక్కడ ఉంది. మా హస్బెండ్కి ఇ మాకు జాబ్స్ ఇక్కడే ఉన్నాయి కదా అని వచ్చేసినం.
తీర్తి పోవడమే ఉంటుంది ఇంకా
అదే ఇప్పుడు అందుకే ఇప్పుడు పిల్లలకి మంచిగా నేర్పించాలి. అన్ని వ్యవసాయం మీద
మనకే ఏం అవగాహన లేకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం తెలుస్తదండి. ఇప్పుడు మనమే అన్ని బుక్కులలో చదువు కుంటున్నాం వాళ్ళ అయితే ఇంకా కష్టం వాళ్ళకి
అవును. చాలా కష్టంమైతే
వాటి గురించి తెలియకనే కదా స్కూల్లో వాళ్ళు పడేయకుండా తింటారు.
అవునండి అసలు వాళ్ళ ఒక్క మనకు ఇంత మనం మన మంచిగా ఏముంది మనకి షాప్ ఎక్కడ రైస్ ఎక్కడ దొరుకుతాయి అంటే షాప్ లో దొరుకుతాయి పప్పులు అవన్నీ అనుకుంటాం కాని అసలు రైతు పండిస్తారని అసలు మనం మన ఫీల్లలలకు చెతనే తెలిదు అసలు కానీ అవి పండించడానికి వాళ్ళకు ఎంత కష్టం ఉంటది
అవునుర ఏం బవాలు కష్టపడాల మళ్ళా ఇంకేం ఏంటే ఒక్కొక్కసారి పంట పండినాక దాని మార్కెట్ ధర ఉంటది ఉండది మళ్ళా కాల వర్షాలు వస్తాయి మొన్న వచ్చిన వర్షానిక అయితే మా మొక్కజొన్న మొత్తం పాడైందండి
అయ్యో అవునండి ఇటు కూడా బాగా వచ్చినాయండి వర్
ఈ అసలు ఎండాకాలం ఇలో ఈ వర్షాలు ఏంటో నాకు అర్ధం అవ్వట్లేదు మొత్తము ఇక అయిపోయింది తెంపుతాం అనే టైం క పర్షం వచ్చింది ఘోరమైంది ఇసామ పరిస్ స్ి మా చుట్ చుట్టుపక్కల వాళ్ళ కూడా అంత తే
అ అంటే మ ఎట్లా కొ మళ్ీ మీరు అమ్ముతారాలి
ఏం లేదండి ఇకది ఆగుల ఇట్లా వేసేయడమే ఆ పిట్టలకి ఆ చిన్న చిన్న గింజలు ఆ ఆవులకి అన్ని వేసేయడమే ఇక మంచి మంచి ఉన్నాయ ఏమో ఇక కొన్ని అమ్ముతం లేకపోతే మేమే తింటాం ఇక ఏం చేస్తాం టైం గానీ టైం
రైతుకు అసలు విల్లువలనే లేదా అండి అసలు
ఆ ఇంకా అందరుూ పోలీస్ డాక్టర్ అయితే అంటారు కాగా రైతు వాయితా అనివ్వ అంటారండి
అవునండి అన్నారు అయితే మనం ఇప్పుడు మన సైడ్ కాదు కాని వేరే రాష్ట్రాలు వేరే దేశాలలో వాళ్ళకు అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్ట్ గా పెట్టి వాళ్ళని ఫీల్డ్ ఫీల్డ్ ట్రిప్కి ఫీల్డ్ వర్క్ అక్కడ వెళ్ళి రైతులు ఎట్లా పని చేేస్తారుో వాళ్ళు చూ పించ పిల్లల్ని కూడా అట్లా పని చేేసేలాగా చేస్తుండ్ర వీక్లీ వన్స్ అట్లా మనకు కూడా అట్లాంటి వచ్చి స్కూల్స్ అట్లాంటి స్కూల్స్ వచ్చి మనకు కూడా అవగాహన రావాలి
అట్లానేే వస్తుదేవో
ఉ అవునండి ఇప్పుడు అందరు టీచర్లు డాక్టర్లు అందరు ఇంజనీర్లు అందరు అద అంటనే ఒక రైతుం అవుతా అని ఎవరు అన్నారు
అవును అది కూడా కర ఇంకా ఇప్పుడు టె టెక్నాలజీ బాగా పెరిగింది ఇప్పుడు పంటలకు డ్రోన్లతోటి ఎరువు మందు వేయడము స్ప్రే చేయడము
అవునండి దాన్ని ఇప్పుడు మనం మనం ఇట్లా ఇట్లా టెక్నాలజీ వచ్చిందని కొంతమర యూజ్ చేసుకోవట్లేదు అంటే చేసుకున్నా కూడా దానికి నిరుపయోగం చేస్తూ ఉండరు అసలు ఇట్లా మనం మనకి ఏది కావాలో అది మాత్రమే యూస్ చేసుకుంటే బాగుంటది కాని వాళ్ళు వేరే వాటికి యూజ చేసుకొని ఇప్పుడు దాన్నే మీరు చెప్పినట్టు డ్రోన్లతోటి ఇట్లా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి షూటింగ్లు అవివి తినడానికిస్తారు కదా మీరు అన్నట్టు స్ప్రే చేయడానికి మందులు అవివి చేయడానికి కూడా డ్రోన్స్ యూస్్ చేస్తాారు కదా అది
యూజ్ చేయ్యాలి ఆ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు ఇంకా వేరే వేరే పద్ధతులు ఉన్నాయి కానీ ఇంకా మేము సేంద్రియ ఎరువులు అంటే ఆవు పేడ మన కూరగాయలు మురి అంటే వీటి తోట ఎరువు తయారు చేస్తాం కానీ ఇక బయట అయిపోను అవును మేమే చేసుకుంటాం బయటవేం అవే అండి ఏమున్నాయి అన్నిటి సక్కలు మటిలో వేసి అవే పులి పులిసి అందులోని సూక్ష్మ క్రిములు తయారవుత
ఆ అవునువి వాహన పాాములు చిన్న చిన్నస్త వరమ కంపస్ట్
అట్లా అవి అవే వేస్తాం ఇక బయట కొనము అవి మన కొన్నిటి చెట్లకు మంచి ఇదయితే కొన్నింటికి కావు
మేమి ఇక్కడ తీసుకునే వెజిటేబుల్స్ కొన్ని తింటాం కాబట్టి అసలు టేస్ట్ అనిపించాయి అంత వాళ్ళు రసాయనాలు మందులు అవన్నీ కలిపి పండిస్తారు కదా అసలు టేస్ట్ అనిపించా తినాలి అనిపించావా అసలు
మీరు ఇంట్లో పండించుకుంటే అయిపోవు కదా
మాకు అంత ప్లేస్ లేదండి మేము ఇక్కడ ఎుకుంటాం ఇక్కడ
కుండీలు లేవా
అంటే కుండీలలో పెట్టాను చిన్న చిన్న పుదీనా కోజమిన అట్లా పెట్టాను కాని పెద్ద పెద్ద పెట్టే అంత ప్లేస్ లేదండి ఇక్కడ కుండీలో కూడా ఇక్కడ పెట్టని ఇవ్వరు అంత అందరికి డిస్టర్బ్ అవుతుంది అపార్ట్మెంట్స్ కదా డిస్టర్బ్ అవుతది అదిదేనా అంటారు
వాటర్ ముర్కి కాలువాలు అంతా అట్లానే ఉంటుంది మాటువైపు
డ్రైనేజ్ దాము అవును ఎక్కువ వేక చల్తే కద
కానీ ఏంటంటే సిటీస్లలో పట్ట పట్టణాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా
అవునండి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి గాని ఆ ఆ గ్రామంతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటు అంటే ని మనం బతకాలంటే మనకు ఎట్లా ఏం చేయాలని తెలిసి ఉండాలి ఇక్కడ
ఇక ఉద్యోగం కోసయ అందరుూ ఇక గ్రామాన్ని వదిలి పెెట్టి వెళ్తున్నారు కానీ ఫస్ట్ ఉండేది అందరు ఇక్కడే
అదే అదే అక్కడ అంటే ఇక్కడ గ్రామన్నిది ఇక్కడ ఉద్యోగం కోసం అని వస్తున్నా కాని అక్కడి ఇచ్చే పైసల తోటి రెంటలకి వాటికి వీటికి వాళ్ళు తినడానికే కొ కొన్ని కొన్ని తినడానికి సరిపోతు అదే పల్లెటూరులో మీకు మీరన్నత ఇక్కడ ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పండించుకుని వేరే వాళ్ళకి కూడా మనం ఉద్యోగం అవకాశం ఇవ్వచ్చు కదా అక్కడ ఉండి కూడా
అవునండి మనం వాడుకునే దాన్ని బట్టి తుంటది ఏదైనా
అవునండి కానీ ఇప్పుడు పిల్లలకి అట్లాంటి స్కూల్ వచ్చి అన్ని వచ్చి పిల్లలకు ఏమవుతాం అంటే రైతులుమ అవుతాం అని అనేలా ఉండాలి భారతదేశానికి వెన్నె ముక అని అంటారు రైతుని కానీ ఎక్కడండి ఆ రైతులు అసలు ప కోవట్లేదు అసలు ప్రభుత్వాలు పట్టించుకోవు ఏం పట్టించుకోవు కానీ రైతు లేకపోతే అసలు మనం తినగలుగుతామా అసలు తినగలుగుతామ మనం అసలు రైతు లేకుంటే కానీ ఆ పండించే రైతుకే తినడానికి తిండి ఉండట్లేదు
అవునండి ఇప్పుడు కష్ట ఇష్టపడిన దానికి అంటే ఏది మంచిగా దిగు ఏం తెల్వదు కానీ ఆ తెలవ కుండ కూడా భయం తోటయినా ఏదైనా కానీ దేవుడి మీద భారం వేసి పండిస్తారు ఒక్కొక ఒకసారి లాభం ఒకోక సారి నష్ట నష్టం వస్తదని తెలిసి కూడా పండిస్తారు ఇంకా దేవుడి మీద బారమేసి
అవును అట్లా నష్టం రావడం వల్ల చాలా అవును అట్లా నష్టం రావడం వాళ్ళ చాలా మంది రైతులు అసలు ఆత్మహత్యలు కూడా చేసుకుంట్ర అసలు అప్పులు కట్టలేక పైసలు రాక చాాల అసలు గోరం అసలు
సరే అండి ఎప్పుడైనా వచ్చినప్పుడు మా వైపు రండి నేను అన్నీ చూపిస్తాను మీకు
ఆ సరే అండి
ఉంటాను
ఆ ఓకే అండి బాయ్
బాయ్